హలో ఏం జెస్తున్నావా
ఏం లేదరా
తిన్నావా ఏం ఉంది ఖాళీ గా కుర్చున్న
ఆహా తిన్నరా
ఏం కూర
మాదా చికెన్
ఎక్కడున్నవ్..
నేను ఇటు డిఫెన్స్ అకాడమీకి వచ్చిన
ఎందుకు
ఈ సమ్మర్ హాలిడేస్ లో క్యాంప్ ఉందంట అ అందుకని వచ్చిన నేను సాయి గాడ్ వీళ్ళు తెలుసుగా.
ఉ ఉమ్ ఉమ్
ఆ మేము గురుకులా స్కూలోళ్లం అందరం కలిసివ చ్చినం
ఉహూ అదే ఊళ్ళ గనబడుతలేవు వచ్చిన కాంనుచ్చి యాడున్నావని ఫోన్ చేత
అవునా మేం ఇప్పుడే ఆ టెన్త్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయిగా
ఉమ్ అరె నడుస్తున్నాయ్ ఎట్లా నడుస్తున్నాయిరా
మంచిగనే మన సెంటర్ లో ఉంటది మన మండలం సెంటర్ ఉన్న తను హలో ఓ మంచిగనె రాస్తున్నాను బ్రో
లేదంటన
ఆ మంచిగనే అందరు పాస్ అయితా అంటుర్రు అన్ని మంచిగనే రాసినా అంటున్నారు
ఎంత
ఆ టెన్త్ ఊ ఉమ్ మ మహేషు జీవను వీళ్లు తెలుసుగద నీకు
తే
ఉమ్ మేము అందరం కలిసి ఇటు అకాడమికొచ్చినం ఈడ ఇటు కేరళ సైడ్ వచ్చినం మల్ ల్ల ఒక ఆ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉ ట్రైనింగ్ ఉంటదంట క్యాంపు
ఉహూ ఇక్కడ నే అదే కంప్యూటర్ క్లాస్లకు పోతున్నా నేను గూడా హైదరాబాద్కు వచ్చిన హైదరాబాద్కు వచ్చిన కంప్యూటర్ క్లాస్లకు పోతాన
ఫస్ట్ టైమ్ అంటుంది నువ్వు పోవడం
ఫస్ట్ టైమే అర్ధం కావట్లే అసలు
అర్థం ఎట్ల పోయినవు మరి
ఇక్కడ అన్న ఉంటే ఇంత ముందు తీసుకుండు ఉ సర్టిఫికెట్ కోసం వచ్చిండు ఇంత ముందు నేర్చుకుండు
ఉమ్
ఏదయినా నేర్చుకుంటుండు
అవునా ఉహూ
ఇంకా
ఏముంది ఇదే ఇగ అకాడమీల రోజు పొద్దుగలా ఆ స్ ఫైకి లేపుతున్నారు ఆ ఫై నుంచి ఈ ఒక సెవెన్ దాంక వామప్ రన్నింగ్ ఇ ఎమ్ స్నంక సెవెన్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడ్ అతను సారు ఈయనా మన తెలంగాణ కోచ్ ఏ మన ఇప్పుడు తెలంగాణ టీం కీ
ఉమ్
ఏ లేనిన్ సార్ తెలుసుగా నీకు
తెలుసు తెలుసు
నువ్ గుడా చూసినావ్ అనుకుంటా సారే కోచ్ మన తెలంగాణ టీం కీ అయితే ఆగ్ అకాడమిలా ఇప్పుడు ఏస్ తున్న అయితే ఆడుతున్నం రోజు ప్రాక్టీస్ చేపిస్తుండు కొత్త కొత్త స్కిల్ నేర్పిస్తుండు జంప్ గాన్ అనే టోన్ టచ్ అయితెంది మనకి అన్నీ నేర్పిస్తుండు ఉమ్ ఇగ మళ్ళా ఒక ఇంకో ఈ వన్ మంత్ అండ్ ఆఫ్ ట్రైనింగ్ అయిపోయినంక మళ్ళీ ఒక టెన్ డేస్ లీవ్ తీసుకొని మళ్ళ ఒక ఫైవ్ డేస్ ఉ క్యాంప్ చేసినంక ఆ స్టేట్ మీట్ ఏదో ఉందన్ అన్నాడు
ఎంత వస్తాయి మనీ మరి ఎంత ఇప్పుడు ఎంత ఎంత కట్టారు మా
సర్టిఫికేట్స్ పేరు ఒకవేళ గెలి స్తే ప్రైజ్ మనీ టెన్ కే ఏమో ఉంటది కాని అది మళ్ళ వాళ్ళకే పోతుది ఫౌండేషన్ కే ఆమెకొడ్తాది ఫుడ్డు మొత్తం వీళ్లదే ఇక్కడ అకాడమీ వాళ్ళది
ఎప్పుడొస్తావు ఊళ్ళకి
విలేజ్ కా
హ్మ
లే చెప్పినా కదా వన్ అండ్ హాఫ్ వన్ మంత్ ఇట్లా పడతది
అంతలో మరి ఎంసెట్ క్లాసులో జాయిన్ మెంట్ సో అది ఇది అంటూరు ఎప్పుడు పో
మ్మ్ ఏమో చూడాలి ఇగా మరే
అప్పళ్లో పైయే పొంది రిజల్ట్స్ కూడా వస్తాయి.
ఉ అయిపోతాది కాని అయినా నీకు క్రికెట్ చూస్తావా నువ్వు
చూస్తా చూస్తా
ఓ ఐపిఎల్ మార్చ ట్వంటీ ఎయిట్ నుంచి స్టార్ట్ అంటాగా
ఆ అవును
ఆ
చూడాలిగా
చూస్తావా విరాట్ కోహ్లీ తెలుసా బిగ్ ఫ్యాన్ అంట గా నువ్వు
ఇంతకుముందు ఇప్పుడు క్రికెట్ ఎంతకణం చేస్తాలే
రోహిత్ శర్మ ఎట్లా ఫిట్ ఆయిండు తెలుసా ముంబై ఇండియన్స్
తెలుసు తెలుసు
చాలా స్ట్రాంగ్ ఉన్నట్టుంది ఈ సారి ముంబై కప్పు గెలుస్తుంది అనుకుంటున్నాను నేనైతే
చూడాలి మరి
ఆ ముంబై గెలుస్తది ఈసారి చాలా సంవత్సరాల నుంచి కొట్టలేదు ఈసారి రోహిత్ శర్మ కూడా చాలా ఫిట్గా ఉండు మొత్తం లాస్ అయిండు అసలే వేటు
ఫిట్నెస్ మెయింటైన్ చేస్తునాడు ఇంతకముందు అందరు ఫ్యాట్ వచ్చింది అంటున్నారు
ఆ అదే విరాట్ కోహ్లీ కూడా మంచిగానే ఆడుతుడు
ఏ విరాట్ కోహ్లీ మంచిగానే ఆడతాడు సర్లే కానీ మన రేపు ఎప్పుడు పోదాం క్రికెట్ ఎక్కువ చూడడం మనం ఏదో లైట్ గా చూస్తాం
హ కబడ్డీ
కబడ్డీ చూస్తాం లె
మంచి స్పోర్ట్స్ మీదనే పోతానే మంచి లైఫ్ ఉండదంట నేను ఆడిన ఆల్రెడీ రెండో స్టేట్ మీట్ ఆడిన ఒక నేషనల్ ఆడిన కబడ్డీ ఇంకోొటి సబ్ జూనియర్ స్టేట్ మీట్ ఆడిన చాలా ఆడిన ఉపయోగపడతాయి చూడాలి అట్నే మనం కానిస్టేబుల్ కానీ ఎస్ఐ అయినా ఏదేనా జాబ్ కు రాసిన కాని ఉపయోగపడతాయంట సర్టిఫికెట్స్
హ
రన్నింగ్ కూడా రోజు ఇక్కడ బాగానే టూ త్రీ కిలోమీటర్స్ రన్నింగ్ చేపిస్తార్ రు క్యాంపుల
హ
మ్మ్ నీకేం పని మంచిగా ఉంటున్నావ్ అంటుంది గా హైదరాబాద్ లా
ఏముంది తినడం ఆ క్లాస్లో పోవడం కంప్యూటర్ క్లాస్లోకి
మ్మ్ కంప్యూటర్ క్లాస్ లకి పోతున్నావా ఎప్పటి నుంచి
అప్ప మొన్నటి నుంచే
అవునా ఉమ్
ఇంకా
ఇంకా ఇదే ఇగ క్యాంప్ అయిపోతే ఇప్పుడు ఇంటికి రావాలనే ఉంది నా కూడా జల్ది చాలా వర్కౌట్స్ ఎట్లా అసలు కింది నుంచి పైకి చెమటలు కారుతున్నాయి
ఉమ్
ఉమ్
వంశీ గాడు గిట్ల ఏం చేస్తుండంటా
వంశీ పోయిండంట కదా చెప్పకుండా పోయిండు విలేజ్ వచ్చి పోయిండంట మనకు ఫోన్ చేసినా మనం ఎవన్నా వద్దన్న ఉగాది పండగకి
ఏం చెప్పలేడా వాడు
ఉమ్ ఫోన్ వచ్చిందంట రెండు రోజులు ఉన్నాంట ఏమ్మటే పోయిన్నాట ఈ రోజే నూతన కలు పోయినాక అటు నుంచి ఇటు ఉంటదిగా అట్ సైడు
ఉమ్
అది చూసి వచ్చినం ఆ మంచిగ టూర్ కి లెక్క అంటే విజిట్ చేసి వచ్చినం
ఇట్సైడ్
ఏమైనా గుడిలు ఉన్నాయా మరి అక్కడ
ఆ కేరళ ఉన్నాయి
ఉహూ
టెంపుల్స్ ఎక్కువనే ఉన్నాయి గా కేరళలో మంచిగా చూసినామ్ అన్ని మంచిగనే ఉన్నాయి ఇగ ఈ రోజు ఒకటి ప్లేస్ తీసుకెళ్తా అని చెప్పిర్రు
ఉహూ
ఉమ్
రోజుకోక ప్లేసు అట్ మళ్ళా రోజు డైలీ ప్రాక్టీసు గేమ్ ఊట అట్నే
బేగరగాడ ఇట్ల ఏడుంటాం
ఆడు విలేజ్ లోనే పెళ్ళిలా
ఉమ్
రమ్మన్న క్యాంప్ ఉంది రారా అంటే ఇక నాకు పనుందర ఇంట్లో వరిగోయాలి ఓడ్లు అది ఇది అన్నాడు
సాయి గాడు మెసేజ్ చేసిండా ఇయ్యాల
ఉమ్ చేసిండు
అదే నీ ఫోన్ ఎత్త లే అంట అప్పుడు నీకు చేసి
నేను ఫోన్ ఎత్తలేనా
నేను ఫోన్ ఎత్తలే అంట నీకు మెస్
అ ఆ ఎక్కడున్నావు రా అని మెసేజ్ చేసిండు
ఉమ్
ఉమ్
పక్కన పక్కన ఉండేవాడికి నువ్వు అక్కడ ఉండి నేను ఇక్కడ
అవునా ఒక గురిం చి అడిగిండు అయితే అవును అని చెప్పిన తెలుస అని చెప్పిన ఒక
ఆ ఆ నాకు అడిగిండు భవానీ ఆ భవ్య నా అడిగింది కాలేజీ
ఉమ్ అవును
తెలుసా
తెలుసు చూసిన.
హ్మ్ స్టోరీ పెడితే ఎవరు అది అని అడిగిండు. ఆ సరే అని చెప్పిన వదిలేలే ఇగ.
ఎప్పుడుస్తవు మరి నువ్వు హైదరాబాద్ నుంచి.
వస్తా అట్ల టెన్ ఆర్ టెన్ ఆర్ ఫిఫ్టీ న్.
హ్మ్
అప్పుడు వత ఏప్రిల్.
ఉమ్
అప్ప లోపు ఒక వన్ మంత్ అయి. క్లాసు లో కంప్యూటర్ క్లాస్ లో ఒక లీవ్ ఇచ్చ.
హ్మ్ హూ
హ్మ్
నువ్వు వచ్చే లోపగా నేను వస్తా.
ఇద్దరం ఒకసారి వస్తాం. అను నేను వన్ మంత్ వన్ అండ్ హాఫ్ అ నువ్వు ఎన్ని రోజులు పడుతుంది.
ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్.
అంటే నువ్వు కొంచెం ముందు వస్తావు అనుకుంటా.
హ్మ్ నేను ముందు వస్తా. నేను నువ్వొస్తా అంటే ఇక్కడనే ఉంటా. మనం ఇద్దరం ఒకసారి పోచ్చ.
వస్తా అటు నుంచి అటు వస్తా. వద్దామ అంటే నువ్వు మరి ట్వంటీ డేస్ అంటే నాకు వన్ మంత్ కే ఎబో. ఎక్కువ పడుతది అనుకుంటే పడతదేమో.
నువ్వు కూడా ఒక టెన్ ట్వంటీ డేస్ ఎక్క. ప్పుండు నేను అట్నుంచి అటు వచ్చినాక. ఇద్దరం కలిసి హైదరాబాద్ లో చార్మినార్ ఇట్లా గోల్. గోల్కొండ ఫోర్ట్ ఇ చూసి విజిట్ చేసుకొని ఫొటోస్ తీ మంచిగా. వద్దాం ఇంటు వద్దాం మళ్ళా విలేజ్ కి ఇద్దరం కలిసి
ఆ బా, అయితే ఉంటాలే నేను కూడా హైజాబ్. అప్పటి లోపు అప్పటిదాకా ఉంటాలే. నువ్వు వస్తా అంటే ఉంటా.
ఉంటా నేను ఎడి పోతే నువ్వు ఉంటా. అంటే నేను ఇక్కడ క్యాంప్ అయిపోగానే అట్ సైడ్ వస్తాఇగ.
మరి మీ ఫ్రెండ్స్ అంతరు వాళ్ళు కూడా వస్తారంట నా.
మా ఫ్రెండ్స్ కూడా వస్తా. అంటే తీసుకొని వస్తా తెలుసుగా నీకు కూడా వాళ్ళు.
వో త్తరో మరి రా.
హ్మ్
హ్మ్ వాళ్లని కూడా తీసుకొని వస్తే వస్తాం మంచి ఒక రోజు. చూసుకొని అన్ని విజిట్ చేసుకొని నిమ్మలంగా వచ్చేద్దాం.
ఆ ఎంజాయ్ గా తిరిగి వచ్చు కదా రెండు మూడు రోజులు.
ఆ అవును. ఓకే మరే. హ్మ్
వాళ్ళని తీసుకుని ఒక రెండు రోజులు వుందా.
ఆ సరే ఓకే. ఆ ఓకే ఓకే సరే.
హ్మ్ వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఫోన్ చేయరాదురి.
ఆ ఫోన్ చేసి వస్తాం.
అదే ఫోన్ చేసి రారి.
ఆ ఓకే
సరే మరీ
ఆ సరే బాయ్ ఆ